హలో ఏం లేదురా నార్మల్ గానే వాకింగ్ చేస్ తున్నా ఇప్పుడే తినేసిన
అందుకు ఇంత ఎర్లీ గ తిన్నావా
ఏమో ఇగ ఈ రోజు చాలా ఆకలేసింది తొందర తినేసిన ఇగ
ఏం కర్రీ చేసావు మరి
దొండకాయ ఫ్రై చేస మోన్ నింగ్
దొండకాయ ఫ్రై చేసావా అయితే నిన్న నువు నన్ అన్న గు చూసినావా ఎందుకు వాళ్ళని అట్ల అంటునావ్ పిల్లల్ని జోగ్గా పోయి సీరియస్ అవుతది అని
ఆ అవును
అయితే ఏమైందంటే నీకేమైనా చెప్పింద తను
ఇంతవరకు నేను అసలు ఆమె తో మాట్లాడుతున్నా గాని ఏ రోజు ఏ టాపిక్ అయితే నాకు ఇంతవరకు ఎప్పట్
అయితే ఎవరికో చెప్పిందన్ ట మరి ఎవరినో అనిందంట నేనంటా పిల్లల్ని దగ్గర తీసుకోవట్లేను అన్ జేప్పి జేప్పిందంట
అవునా ఆ మాట ఎవరు చెప్పిరు
ఈ ఆ మాట నావు ఇంకొకరూ చెప్పిరు నేను మంచిగా వచ్చినప్పుడల్లా వాళ్ళని దగ్గర తీసుకునేది ఆ స్నానం చేపిచ్చేది తినిపిచ్చేది మంచిగా చూసుకునేది అది ఇది కొనిచ్చేది వచ్చినా కూడా ఇగ వస్తురు కదా అని ఏదో ఒకటి కొనుకచ్చి ఇచ్చేది
అయితే ఇంతకు ముందు కూడ నేను ఒకసారి అడిగ అంటే ఆమె నార్మల్గా మేము మీటింగ్స్ అలా ఇట్లా పెట్టుకుంటాం కదా ఆ రోజు వచ్చినప్పుడు చెప్పింది పిల్లలు దగ్గరకి వస్తారంట ఇట్లా మంచిగా తీసుకుంటాట పిన్ని పిన్ని అని మాట్లాడుతుందంట అని చెప్పింది కూడా నాకు ఒకసారి మళ్ళీ ఎందుకులా అంది
అయి నేను తీసుకుంటా అయితే చెప్పిందంట నేను వాళ్ళని కొడతా అని చెప్పి అన్నదాట
అయ్యా అట్లా ఎవరైనా కొడుతారా అట్లా ఎవరైనా చిన్నపిల్లల్ని మనం ఎందుకు గడు
అసలు కొట్టనే కొట్టను ఇంకా కొంచెం చిన్నడన్నా మా అల్లుడన్నా కొంచెం నాకు భయపడతాడు ఏదైనా చెప్పాంగానే చేస్తాడు వాళ్ళ మామ భయానికైనా నేను ఏదైనా అడిగినా ఇస్తాడు గాని ఈ పెద్ద అట్లా కాదు స్నానం చెయిపోవ అన్న ఏదైనా చెయిపో అన్న ఏపా అంటాడు నాకు కోపం వస్తేది నేనే ఏమ అనను నువ్వు చేస్తా లేకపోతే లేదని నేను పట్టించు కూడా మానేసిన ఇప్పుడు సపోజ్ నా ప్లేస్ లో నువ్వే ఉన్నావు అనుకో నువ్వు ఎట్లా చేస్తవవు చెప్పు
ఎవ్వరమైనా సరే ప్రేమగా వచ్చ చూ చూసుకునేటప్పుడు ఒక మాట అంట కోపంలో సరలే అన్న అటో ఇటో వస్తుంది దానికీ కొడుతురు తిడుతరు అని అలా బ్లేమ్ చేయడం ఒక నువ్వు కొట్టడం చూపిస్తున్నారు మరి నువ్వు చూపించిన ప్రేమ బ్లేమ్ చేస్తున్నారు ఎందుకు
నేనో అ ఏమ అనలేదు ఊడకఊరకనే నేను కొట్టినా అని చెప్పేసి చెప్తే ఆమె అందరికి చెప్తుందంట
అందరికీప్పే బదులు మరి డైరెక్ట్ నిన్నే అడి చు కదా నువ్వైతే వస్తున్నావు కదా నేను చూస్తుంది కదా నువ్వెవరు నా పిల్లలని కొట్టడానికి కానీ డైరక్ట్ గా అడొచ్చుదా తర్వాత సమాధానం ఏమొస్తుందో చెప్పుదువు కదా నువ్వు
అ ది మంచి చూసుకునేది ఆమె ఎవరు అత్తమ్మ అంట మా ఇద్దరిని ఇంట్లో పెట్టి పిల్లల్ని బయట కూర్చోపెడతారు ఎవరన్నా కూర్చోబెడతారా అట్లా
ఎవ్వరు కూర్చో పెట్టర్లే అట్లా
ఇట్ల అండి విషయాలు లా వితల లండ్లు ఏం చేస్తే కోపం వస్తుది అసలు
అంతే కదా మరి బాధ అనిపిస్తుంది అట్లా చెయకూడదు ఎవరైనా సరే
బ్లేమ్ చేయాల్సిన అంత అవసరం అసలా కొట్టాల్సి అంత అవసరం ఏముంది నేను ఏమన ముందుకి అట్ల అన్నది ఇట్ల అన్నది అంటే ఇంక నేనేమ అనుకున్నా అసలు మాట్లాడినా కూడా చెడ్డ పేరు వస్తుంది దాని దానికి మాట్లాడకపోతే అయిపోతుందా అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా
కానీ మాట్లాడు డు ఉండడం కూడా సమస్యకు పరిష్కారం కాదు కాని ఆమె ఒక మాట మాట్లాడుత అయితే బాగుండేది నీతో
ఇప్పుడు నా దగ్గర అయితే సమస్య లేదు నా దగ్గరన అయితే సమస్య పరిష్కారం నా దగ్గర సమస్య నా దగ్గర సమస్య పరిష్కారం ఉంటది కదా
అవును
నా దగ్గర సమస్య
ముందే ఒక మాట అ చెప్పి ఉండు ఉంటే బాగుండేది ఏంది రా నువ్వు ఎందుకు వచ్చిన నువు నువ్వుఎవర్ రా అని అడిగితే బాగుండేది దాని తర్వాత నీ సమాధానం ఎట్ల అచ్చునో ఏమో
అ నన్ను అడగలేదు ఊరు ఊరి కూరికనే కొడుతుంది అట్లా అంటుంది ఇట్లా అంటుంది అది అంటుందనీ నేను ఇ మాట్లాడడమే మానేసిన
మరి మీ హస్బెండ్ ఏమన్నారు అట్లా అన్నందుకు మరి మీ హస్బెడ్ హస్బెండ్ ఏమన్నాడు
ఆయన ఆన్నాడు నీకు ఎందుకే మల్ల మొత్తుకోకు ఇగ సప్పుడు కానీ ఆయన కూడా దగ్గర రానియ్యడం మానేశాడు అంతకు ముందు రాంగ్నే ఇట్లకి రం రాదుదని అనేది
అవును అదే మొన్న మీ అత్తగారు ఏడుస్తున్నారు కదా
లైన్ లో ఉంటావా ఒక నిమిషం
దేని గురించి
ఆ ఫాదర్ కాల్ చేసిండూ ఓన్లీ వన్ మినిట్
అయ్యో మరి గ్యాప్ వస్తదేమో
అ టమాటర్ బా కాల్ మాట్లాడుతున్నాని తెలిసి అయితే అట్లా అన్నాడు నీకెందుకు మరి నువ్వు దగ్గర తీసుకోవడం అవసరం ఆది ఇదని చెప్పి ఓక
అవునా మీ అత్త ఎందుకు ఏడుస్తుంది మరి అంతగానం ఏడుస్తుంది వాళ్ళ మీద అంతా
అసలు చూసుకునేది పెట్టేది మొత్తంనా ఈ రోజు కూడా ఏడుస్తుందంటారేమో
ఇవాళ
ఆ అంటే ఈవినింగ్ వచ్చి న్నా
మరి వచ్చి చెప్తే బాగుండేది కదా చ నువ్వు ఇట్లా వస్తున్నావు అని చెప్తే నేను ఏదన్నా కొనుకురమ్మ అని చెప్పది కదా నేను ఆయిల్ లేదు ఇంట్లో
నేను యాక్చువల్ గా విను వేను నేను మా అన్నది పైన తీసుకు కి పోవడానికి వచ్చినా మొన్న అమ్మ వాళ్ళ దగ్గర పేస్తే వేరే వాళ్ళను దెమ్మంటే తెచ్చిర్రు అది మహేసు కోమంటే రిసీవ్ చేస్
నో నేమ్ అయ్యో ఓ అవునా
నథింగ్ హాపన్ దెర్ ఈస్ నో ప్రాబ్లం
యస్ ఓకే ఐ అండర్స్టాండ్ దట్ కొంచెం
కోమంటే తీసుకో ఈ ఏడుసింది ఈ రోజు ఎట్లా ఇట్లా నా పిల్లల్ని చూసిద్ది క్కేలేరు అట్లా ఇట్లా అంటుంది మరి నీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే మరి వాళ్ళ దగ్గరనే ఉండొచ్చు కదా
అవును కదా కాదు తీసుకొచ్చుకని ఉంచుకుంటే అయిపోతు ఎందుకు మరి అంతా
ఈ నా కొడుకు మందులు ఎట్టిందదేంత మందులు ఉుట్టగానే విడతారా
అయినా డే మొత్తంలో నీ ఇంటిక అయితే అస్సలు రాకుండా ఉండట్లేరు కదా నీ పిల్లని నీ ప్రే పిల్లల్ని మార్చుకోవాలంటే నీ ప్రేమ తోటి ఇప్పుడు మార్చుకుంటే దాంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంది
ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు స్కూల్ క వచ్చి క్క ఉండబటి ఆట్ ఇల్ అయితే మసలు ఒక్కటి కూడా మాట్లాడు
అవునం ఇంత వరకు ఒక మా అసలు వాళ్ళ నోట్ల నుంచి మాటలే వెళ్ళట్లేవు నేను మాట్లాడుతనే మాట మాట్లాడుతున్నారు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను వచ్చి అంతసేపు కూర్చున్నా కనీసం నానమ్మని దగ్గరి కూడా పోట్లేరు ఈమె వాళ్ళ మీద పడి పడిపోవడం తప్పితే ఆమె వచ్చి మాట్లాడింది ఏమి లేదు అదంతా ఇది ఎందుకట్లా అంత అవసరం లేదు కదా
అంత అవసరం ఏమున్నది అంత అవసరం లేదు
ఇప్పుడు ఏమన్నా నువ్వు ఏమన్నా అన పోతే ఇప్పుడు నిన్నే అంటారు తెలుసా చూసే వాళ్లు కూడా ఈమె అసలు ఏలే పెట్టలేదు కాలే పెట్టలేదు ఈమెకి అంత అవసరం ఏముందని నిన్నే అంటారు
నాకిీ ఏం అవసరం బ్రో మరి
అది కూడా వాస్తవంలే మన చందలో మనం ఉంటే అయిపోతది ఉన్నారా మీ ఫ్రెండ్స్ పోయిరా
ఫ్రెండ్స్ ఉన్నారు నైట్ వెళ్తారు
అవునా
ఎటు పోతారు వాళ్లు ఎటు పోరు నేనే అక్కడ ఇక్కడవాళ్ల ఇంటికి వచ్చి కూర్చున్నా
అవునా వేరే తీసుకో పో అల్లానే ఉంది మంచి
ఈ రోజు కూడా అంటుంది అయితే ఇట్లా చేసింది ఇట్లా చేసింది అంటే నాకు ఏమనిపిస్తది చెప్పు ప్పు
అవును కదా ఎవరికైనా బాద అని పిస్తుంది అదేదో నువ్వు వచ్చినందుకే ఇట్లా ఉన్నారేమో వీళ్లు అన్న ఫీలింగ్ కూడా నీకు కూడా వస్తది కదా
అసలు ఎట్లా అంటుంది అంటే ఇట్లా చేసింది అట్లా చేసింది ఇట్లా మాట్లాడకుండా చేసింది అది ఇదంటే ఇప్పుడు ఆమేదో చేసిందని వాళ్ళ కొడుకు ఉండదా
వాళ్ల కొడుకు కూడా తెలిసి రావాలి కదా
తెలిసిన ఇప్పుడు ఆమె నిన్ను దగ్గర రానిస్త లేదు ఏం లేదు అ ఆయన ఏమో రాడు ఇప్పుడు స్కూల్ కి పోయిచ్చి నిన్న ఆ స్లాంబ్ బోష్ వచ్చేసరికి ఎనిమిది అయితదంట ఇక్కడే ఉంటారు అని చెప్తే ఇఫ్ సపోజు ఒకవేళ నువ్ లే పోతే వాల పరిస్థితి ఏంది
అవ్ ను కదా అల్లనే సర్వల్ నే చూస్ కోపో
అలా పరిస్థితి ఏంది
అ ఉమ్ ఆపిల్ మా
వాల పరిస్థితి ఏంది అసల్
వాళ్లకు అర్ధం గాట్లేదు ఆమెకి ఇంకా అర్ధం గాట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్లకి సరే నేను ఉన్నా లేక అంత ఎందుకు ఎవరునో ఒక ఇద్దర్ని సరే ఇద్దరు ఇద్దరి ముగ్ రిట్లో ఎవర్ ర్నో ఒకరిని ఉంచుకొని మితా ఇద్దరిని వాళ్ళతోటి పంపిస్ ఏంది చెప్పు ఆమె దగ్గర ఉంటే ప్రాబ్లం ఏంది నువ్వు మంచితనంగా వచ్చి తిరిగి పోయి
తరువాత్ చెప్తా అసలు ఎట్లా తెలుసా ఊరుకో మాట్లాడట్లేదు చేస్తలేడు అవి ఇవి చెప్తే ఏ వీళ్ళకు ఉండాలి కదా, అట్లీస్ట్ ఇప్పుడు ఆమే మాట్లాడదు చెయ్యదు అ అవన్నీ అంటది పోతది నిన్న ఆయన వచ్చేసరికి ఎనిమిది అయితది అది ఇది అంటే ఇఫ్ సపోజ్ ఈమె లేకపోతే వాళ్లు ఏడుండాలి, అసలు ఈమెకు దగ్గర తీయాల్సిన అవసరం ఏంది ఈమె కూడా అట్లనే ఉంటే వాళ్లకి అర్థం అయితది కదా.
ఆ అ కానీ ఈమె ఈమెకు ప్రేమ కదా పోవట్లేదన్ మాట ఎందైన వాళ్ళు వేరు ఈ మే వాళ్ళు ఉంనంత కఠినం ఇమే ఉండాలంటే ఉండలేదు
ఉండాలంటే ఉండలేదన్ అంటే ఉండలేదు కాని ఒకనొక టైమ్ లో ఉంటేనే మరి కాలం వాళ్ళకి సమాధానం చెప్తది. నువ్వు చేసేది నువ్వు చేస్తవు ఆమే చేసేది ఆమె చెప్తది కాలం ఎన్నాడు సమాధానం చెప్పాలి మరి
మాత్రం చేసింది ఏమున్నది వాళ్ళు అడ్ పెట్టుపోరి అడ్ పెట్టుపోరి
చేసింది ఏమున్న ఊ అంటే చేసింది లేదు పెట్టింది లేదు అని ఓ ప్రేమ మాత్రం ఫుల్గా
హు అనవస రంగా
అసల ఈమే కేఎంత బాదనిపియాలే అట్లిస్
ఆమె ఫీలింగ్స్ తోటి వాళ్ళకి పని లేదు గదా ఈవెన్ కొడుకు గూడ ఆలోచ్ చున్ చనప్ ఇప్పుడు ఆవు మాత్రం ఏం చేస్తంది జేప్పు
ఏం జెస్తాది ఏం జేయదు
హ్మ్ అ ఆ
ఏం జెస్ చెల్ హెమ్ జెయదు ఏదో ఒకటి జెయాలి